హలో
చెప్పండి ఎలా ఉన్నారు ఆ బాగున్నామండి మీరు ఏం చేస్తున్నారు ఆ తిన్నామండి మీరేం చేస్తున్నారు
కాలిగా తిరుగుతున్నాను అంతే మీరేం చేస్తున్నారు
నేనా ఇపు ఇప్పుడే నేను మా స్నేహితురలు తో ఫ్యాక్టరీకి వెళ్ళ పని చేసు కొని వచ్చాం అండి
వావ్ అంటే మీరు ఒక గర్ల్ యాజ్ ఎ గర్ల్ యాస్ ఎ గర్ల్ గా మీరు అంతా వర్క్ చేసుకున్న అయితే మీకు ఒక బీజం వేసుకోవాల్సిందే మగవా మగవా లోకానికి తెలుసా నీ విలువా ఆ పాటకి రండి మీరు
థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా మోటివేట్ చేస్తున్నా మీరు నా ఫ్రెండ్ కూడా ఒక బీజం వేస్తే చాలా గర్విస్తుంది
చాలా క్యూట్గా ఉంటుంది
ఆమెకి అందమైన ప్రేమ రాని ఉత్తరాలలో
తను నవ్వితే లొట్టలు పాడుతాయండి
ఓ సొట్ట బుగ్గల చిలకా
యా
షి ఇస్ ఎ డింపుల్
యా యా షి ఇస్ ఎ డింపుల్
కా మాకు నాకు ఇంగ్లీష్ నేర్పచ్చు కదండి అలా సరదగా
ఇ
ఫైట్ టెన్ మనిట్స్ అలా
సరే సరే మీరు ఇంగ్లీష్ లోనే చెప్పల్లా ఇంగ్లీష్ చెప్తున్నారు చాలా
అదే ఆంగ్ ఆంగ్లం భాషను నేర్పియగలుగుతారా
ఆంగ్లం భాష నేర్పిస్తాను
నేను తెలుగులో మాట్లాడతాను మీరు
కన్వర్ట్ చేసి చెప్పాలా
మా స్నాప్ పేరు కుసుమ నా పేరు కుసుమానే వర్డ్ ని ఏమంటారు
మై నేమ్ ఇస్ కుసుమ
నేను కాలేజ్కి రాను రేపు ఫ్రెండ్స్ తో గుడికి వెళ్తున్నాను అనే దాన్ని ఏం చెప్తారు
టుమారో ఐవిల్ నాట్ కంటు కాలేజ్ ఐ నీడ్ టు గో విత్ మై ఫ్రెండ్స్ టెంపుల్
ఎంత బాగా మాట్లాడుతున్నారండి చాలా ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారు అండి
అవునా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చాలా బాగున్నాయండి మీరు జస్ట్ మీరు జస్ట్ థింక్ చేస్తూ అ ఎగ్జాంపుల్గా చెప్పం చాలా బాగా నచ్చింది నాకు తెలుగులో స
తెలుగు లో
హా మీ ఓకే ఇప్పుడు సరే మే మీకు రెండు నేర్పించారు కదా మీ సారి ఎజ క్షలు మీరు చెప్పండి జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి మీ గురించి మీరు చెప్పండి
నా గురింజా
అంటే అట్లా వద్దులేదు మీ ఇంట్రడక్షన్ వద్దులే కానీ, ఒక స్టోరీ లాగా ఈ విడి నరెక్ట్ చేసి చెప్పండి. లేక తెలివిగా చెప్పండి వింటాను. నేను నాకు కథలు అంటే చాలా ఇష్టం
ఒక కథ వచ్చేసి ఒక ఊర్లో ఇద్దరు అమ్మలు ఉంటారు అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు అంటే స్కూల్ వేరు కాలేజ్ వేరు తర్వాత బీటెక్లో ఇద్దరు మీట్ అయ్యారనమాట ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఇయర్లో కలిసారు ఇంటర్ లో కూడా వేర వేరే ఆమె పేరు వచ్చేసి కేక్స్ ఇంకొక ఆమె పేరు వచ్చేసి కుక్స్
మీరు ఉదాహరణ చెప్పండి సరేనా పేర్లు
ఆ
స్వాతి గీత ఓకే
ఆ ఓకే ఆ స్వాతి గీతలు ఉమ్ అఓక అయ్యో నాకు గుర్తు రావడం లేదు కదా
ఇంత మధ్య పకుందని అసలు అనుకోలే ఇంకా
అంటే నేను ఇలాంటివన్నీ గిఫ్ట్ పెట్కోన్ను ఎక్కువ అంత లేదండి నను
నా ఫెస్ట్ జరుగుతు ఉంటుందా
ఆ జరుగుతాయి అందులో పార్టిసిపేట్ కూడా చేస్తాం నేను మీ కాలేజీ లో జరుగుతాయా ఉమ్
జరుగు దనికి కాట్ పుట్ మొకలిందా
హో నేను కూడా లీవు అండి డి పా పార్టిస్ ఎస్పెక్ట్ చేస్తా అదంతా మా ఫ్రెండ్స్ దయ వల్ల అ
ప్రెండ్స్ దయ ఏమి లేదు గాని బాగా టాక్
డ్యాన్స్ ఐలైక్ డ్యాన్స్
అయితే మీ ఆటాకి వెళ్ళిపోతారు మీరు
అయ్యో అంతా లేదండి జస్ట్ నాకు సిగ్గు ఎక్కువ మా ఫ్రెండ్స్ ముందర నేను వేయలేను ఇంకా అంత మంది ముందు
మీ వాయిస్ చూస్తుంటే మీ చాలా ఏది ఎక్కువ అనిపి
వాయిస్ చూసి ఫేస్ చూసి వాళ్ళని జడ్జ్ చేయలేం కదా
అవును అది కరెక్టే
మరి నా నాకేమో ని వాయిస్ వింటుంటే ముసలి వాళ్ళలాగానా
పర్వాలేదండి మీది
అంటే అందుకో నాకు అలా అనిపిస్తుంటాయి మనం మేము ఏం చేస్తాం చెప్పు ఏం చేయలేం కదా
ప్లాన్ గుండు అంటే మీ వాయిస్ మా అవ్వలాగ ఉంది మేమే చెప్పారు ఇంకా మిమ్మల్ని ప్రోత్సహస్తుంది
నాకిది ఎలా అనిపిస్ అంటే చిట్ ఫట్ ట్యాగ్ లాగా అనిపిస్తుంది
చిట్ ఫట్ ట్యాగ్ అంటే ఏంటి
ఆ కుక్క చాటుకు చెప్పు దెబ్బా అన్నట్టు అనే నాకు అది తెలుసు మరి ఎలా
ఓ మై గాడ్ దీంట్లో ఇంగ్లీష్ రోజుకి ఎక్కువ అయిపోతూ ఉంది
కుక్క కాటుకు చెప్పుదెబ్బా
ఓ మై గాడ్ దీనికి ఇంగ్లీష్ రాను
అదొకతె వచ్చింది కేయుచ్చు మికీ మూవీస్ ఏ మూవీ అంటే ఇష్టం
నాకూ పగాయనే రబ్బర్ గాజు నేను సాంగ్ ఏంటి
వావ్ నాక్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అండి
అని చేద్దాం అనుకున్నా కాకపోతే నాకు అంతగా ఇష్టం లేదు
ఎందుకని అంత బాగుంటడు ఎంత బాగా డ్యాన్స్ వేస్తాడు
నీకు డ్యాన్స్ వచ్చనే
అంత లేదండి అల్లు అర్జున్ కూడా బాగానే వేస్తాడు
అయితే మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వెస్ట్రన్ జాబ్స్ లేకపోతే ట్రెడిషనల
ట్రెడిషనల్
అయితే మీ ఫ్రెండ్స్ కి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇవ్వాల
ఆహా అంటే ఫెస్ట్కి అలాగా అప్పుడైతే వేసుకోము యాక్చువల్గా ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం నాకు కానీ నాకు అంత సెట్ అవ్వదు
భుజం మీద మచ్చుంటే అదృష్టం అంటారండి పచ్చి ఉంటే ఇంకా ఇష్టపడండి అబ్బాయిల లే ఈ చిక్కుడుకాయ తిను బెల్లం చెక్ ఈగ వాళ్ళు
అదొక సాంగ్ వచ్చింది కదా ఈ బెల్లం చుట్టూ ఈ ఈగల అదేదో సాంగ్ అండి రోషన్ అండ్ శ్రీదేవిది కుంట
తెలియదండి నాకు ఆహా ఎస్
ఓం మీరు చూడరా
ఉహూ మీరు చూశారా నా నాకు అవును మీకు ఇవన్నీ ఎలా తెలుసు మీ దగ్గర సెల్ ఫోన్ లేదు కదా
కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ మా ఊర్లో కొద్దిందరు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడుల్లా అలాంటి చూస్తూ ఉంటారు అప్పుడు మేము అలా అలా తొంగి చూస్తూ ఉంటాం
మీ గొంతు వింటుంటే నాక్ ఎక్ ఎక్కడో విన్నట్టుంది
ఎక్కడ వినింటరు
ఎక్కడో విన్నట్టు ఉందండి నేను
అవునా ఏమోనండి తెలియదు
ఆ మీ అంటే మా మా కాలేజ్ దగ్గర ఒకటి అమ్ముతారండి బన్నులు తాజా తాజా అది పిన్ని మీ ఊర్లో కూడా అమితే
మా ఊర్లో అలాంటిది
అంటే మీ వాయిస్ అట్లే ఉందండి మీరే రికార్డ్ చేసి పంపించినట్లుంది నాకు తాజా తాజా పాలకోవా సార్ టేస్ట్ నచ్చి తేనే తీసుకోండి సా
ఏ ఎగ్జాక్ట్గా అండి అలానే చెప్తారు ఇక్కడ కూడా పొద్దున్న నుంచి ముగిస్త
మీ ఊర్లో మీ ఊర్లో లేదన్నారు మళ్ళీ వింటున్నారా
మేము జస్ట్ మేము లేదంటేనే ఓన్లీ మో మొబైల్స్ ఇక్కడ మా ఊర్లోకి డైలీ ఒక ఆ టోస్ కదండి ఆటో వాళ్ళు స్పీకర్ పెట్టుకొని వస్తారు ఇప్పుడు మీ మీరు ఎలాగైతే చెప్పారు సేమ్ అలాగనే
అవునా ఈ సారి వస్తే మీర్ ఆ బై అండి